బాగ్ బావున్నామండి మీరు బావున్నారా
బావూన్నామండి ఏం చేస్తురండి
ఆ ఏమి లేదండి బయటకి వచ్చామండి
అవునా ఓకే తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం వంట చేసారు
ఇవాళ ఇవాళ వంకాయటమాటా చేసానండి
అవునా పిల్లలు స్కూల్ కి వెళ్ళారా అండి
ఆ వెళ్ళారండి
మేము ఇవాళ ఇంకేం చేయలేదండి మార్నింగ్ ఇడ్లీ తినేసి ఉండే
అవునా
ఆ
చట్నీ ఏం చేసారా టమాటానా పల్లియా
పల్లీ చట్నీయా అండి
పల్లి చట్నీ చేసారా
ఆ
ఊహూ అంటే పల్లీలు పుట్నాలు కలిపి చేస్తారా అండి ఎట్లా చేస్తారు
లేదు ఓన్లీ పల్లీలు చింతపండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర
అవునా అంటే కొంతమంది పుట్నాలు కూడా వేస్తారు కదా
ఆ పుట్నాలు చేస్తారు కానీ నాకు అది రాదండి ఎప్పుడు చేసినా అది మంచిగా రాట్లేదు అందుకే అది వెయ్యను నేను
అవునా ఆహా బాబు ఇట్లా స్కూల్ కి వెళ్ళాడా
లేదండి మేము రీసెంట్ గా ఊర వెళ్ళేసి వచ్ చ్చాము ఫుల్ ఫీవరు బాబుకి నాకు
అవున ఆ
ఆయనకి ఆ వెళ్ళామండి
ఆహా కొంచెం రెస్ట్ తీసుకోవాలండి ఇప్పుడు వర్షాకాలం కదా
అవునవును ఇగో ఈయనకి గ్లూకోజ్ పెట్టారు మా బాబుకి
ఆహా అవునా బానేఓరుసుకున్నాడండి గ్లూకోజు వామ్మో
ఇంకా చాలా అంది ఆయనకి
నిజ మా పిల్లల అయితే మా అమ్మ అసలు ఇంజక్షన్ అంటేనే భయపడతరు కానీ ఆ చిన్న చిన్న బాబు అసలు గ్లూకోజ్ పెట్టుకున్నాడాంటే గ్రేటే
అవునండి గ్రేటె క్యానల్ పెట్టిరు
ఆమ్
ఆ ఇంకా మాకు అలవాటు అయిపోయింది చిన్నప్పుడు కూడా పెట్టారు ఒకసారి
అవునా మా వోళ్ళకి ఇప్పటి వరకు లేవ్ అసలే తెలివదు అండి అది ఎట్లు ఉంటదొ గుడా తెలివదు అంటే ఆ సిచ్యువేషన్ రాలేదుఎప్పుడు వాళ్ళకి అట్లా అనేసి ఇంజక్షన్ అంటేనే భయపడతారు మా ఓళ్ళు
ఒ హొ
ఉ
మాకేమో ఇగ ఇక్కడ టెస్టులు చేస్తరు ఇగ ఏమైనా ఇంజెక్షన్స్ ఎస్తేనే బెటర్ తొందరలో క్యూర్ అవుతాడు అనేసి చెప్తాడు సిరప్స్ ఎంత పోసినా తగ్గట్లేదు ఆ దుర్ కుతయి
అవునా ఆహా
దొరుకుతాయండి
ఆ అ
దొరుకుతాయి నరాలు ఇట్లా లైట్ ఆఫ్ చేసి లైట్ ఇట్లా పెట్టి చేస్తారు
అవునావు
ఆ
కాని కొంచెం నాకైతే మస్తు భయం అయితది అట్లా పెడుతంటే వామ్మో
అవునవును
అస్సలు పక్కనలోది పెడితే నాకే ఎసినట్ ఫీల్ అయితా నేనైతే పక్కన లో పెట్టినా
మనమే ఓడ్చుకోలేము ఇగ ఆయన చిన్నాబ్బాయి
అవును అసలు ఎట్ల ఓర్చుకున్నాడో ఏమో గ్రేట్ అన్న ఎంతైనా బాబు
అవును
నా విషయంలో అయితే నాకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడూ ఆ బ్లడ్ లేదని ఏంటిది నరంకి నరం దొరకలే కొంచెం చెం లాఉన్నా నేను
ఓ
అయితే ఏం చేసిల్ళు ఇక్కడా మోచే దగ్గర నర దొరకబట్టుకొని సూదుల తటే ఎసిళ్ళన్నట్టు గ్లూకోజ్ ఎక్తలేదని వామ్మో అప్పుడే నేను అయితే చచ్చిపోయినా అసలు వామ్మో ఎందుకు రా జీవితం అనిపించింది
అవునా ఇంగ్ మా బాబుకీ ఇగా జంతు వర్షు పెట్టిర్రండి
ఊ నేను లావుండడం సరికీ ఆళ్ల నరాలు దొరకట్లే వాళ్ళకు
అవునవునండి
లావుండే వాళ్లకూ సన్న ఉంటదంట నరం లావు ఉన్న వాళ్ళకు దో మంచిగా బక్కగ ఉన్న వాళ్ళకే దొడ్డు కనపడతాదంట ద నరం
అవునా ఓకే ఏం కాదు ఏం కాదులే ఇడి కైతే నిన్నా ఎమ్మటే దొరికింది పెట్టేసిర్రు
ఓహా
నరాలు అసలు ఇట్లా కూచ్చుతారో ఆ సూదులు ఆ తిన్నామండి
హు
ఉ తిన్నాను వంకాయ టమాటా చేేసినా అందులో కొంచెం చారు చేేసినా పిల్లల్ని రడీ చేయడం తా తోలడం మా స్నానాలు అయిపోయినయ్ తిన్నడు మా సార్ని పంపీడం డూట్కి
ఆహా ఒకే
తె నేనూ మా పక్ ఇంటామిద్దరం కలిసి ఇటు కొమ్టోల్లాల్ కొమ్టోల్ల ఇంటికెల్లొచ్చామండి చిన్న బాబుకి స్నానం పోద్దామని తీస్కచ్ చిన్నామె ఆమె పోస్తందింట వాళ్ళు అత్తమ్మ అయితే వాళ్ళత్ త్తమ్మ నాటయ్పోతే నువ్వు పోసిరా అని చెప్పింది ఈమెకు
ఆహా
అయితే పోస్తా అనీ వచ్చినం ఇద్దరం ఆమె స్నానం పోస్త అన్నయ్య నేనూ ఫోన్ మాట్లాడుతున్నా
అవునా
అవును
ఇంక మా బాబుని ఇప్పుడే ఇగా ఇంజెక్షన్ ఏపియ్యడానికి తీసుకెళ్తుంది వాళ్ళ అత్
ఊహు
ఇవి ఇవాళ్టి తో అయితే ఇంజక్షన్స్ అయిపోతయ్ ఆ ఇప్పుడు ఒక్కసేప్ అయితే
అవును హో
దేవా
ఈ రోజు అయితే అయిపోతాయా కంప్లీటా ఇంజెక్షన్
ఆ ఈ రోజు అయితే కంప్లీట్ అయితయండి మొన్న రీసెంట్ గా మేము అట్ సైడ్ వెళ్ళేసి వచ్చాము ఆంధ్ర సైడ్ ఏంటో
అవునా
ఆ
ఎందుకండి అంత లాంగ్ వెళ్ళారు ఆంధ్ర సైడు
అంటే మా ఆడపడుచువాల్ల పాపకి చెవులు కుట్టించ్చింది
అవునా
మ్ ఇంక ఆ పాపకి చెవులు కుట్టిస్తుంటే వెళ్ళాం అక్కడికి విజయవాడ
ఆహా ఇప్పుడూ ఆంధ్ర సైడ్ అంటే అంటే సేమ్ మనలానే ఉంటదా అక్కడ కూడా ఎట్లా వేరే ఉంటంద ఏమన్నా
మనలానే ఉందండి సేమ్ కాకపోతే మన లాంగ్వేజ్ కి వాళ్ళ లాంగ్వేజ్ కి కొంచెం తేడా
వాళ్ళది రాసోస్తది కదా
ఆ యాసోస్తాది
ఆ
హ్మ్
యాస వస్తాది అదే లాంగ్వేజ్ అంతే
అవునవును పిల్లలు ఏం చదువుతారండి
పిల్లలు ఒక అబ్బాయి ఫోర్త్ అమ్మాయి కూడా ఫోర్త్ చిన్న పాప ఎల్కేజీ
ఓకే ఇద్దరు సేమా అమ్మాయి ట్విన్స వాళ్ళు
లేదు లేదు అయితే ఏమైందంటే తొందరగా అందింది అన్నట్టు బాబుకు నైన్ మంత్ న్స్ కే పాప కడుపులో పడ్డది అంటే బాబుకు పాలు ఇయ్యలే నాకు పాలు వళ్లే డబ్బా పాలతోటే పెరిగిండు బాబు
ఆహా
అట్లా వేసి ఇంకా పాలు లేకపోవడం వల్ల ఇక తొందరల అందిదిగ కాన్పు కూడ అ బాబు నైన్ మంత్స్ టీ ఏం లాడ పోయ వచ్చినాం గా నేల అటేపోయింది
అవునా ఓకే
ఇగా వీడేం చేసిందంటే చెల్లొస్తలేదేంటి నేను బడిపోతా అని పై ఇయర్స్ దాకా పోలే
అయ్యో
ఆ పోకపోయే సరికి ఇద్దరుని ఒకసారే దోల్నా ఇద్దరు సేమ్ క్లాసులు ఉన్నారు ఇక అందరు ట్విన్సా ట్విన్సా అని అడుగుతున్నారు
అవును మరి సేమ్ క్లాస్ అయితే ట్విన్స్ అన్ని ఉండాలి లేద
ఆ
ఉమ్
ఆ ట్వీన్స్ అనే అంటున్నారు అందరూ
అవును ఎక్కడండి ఊర్లోనేనా స్కూల్ తరు అట్ సైడ్ ఆ
అా తరురే
తొరూరేనా మీరేల్లి తీసుకు
ఆ వెళ్ళి తీసుకుని రావాలి
ఆహా రోజు వెళ్ళాలిగా అట్లయితే
ఆ రోజెల్లాలి ఆహా రోజు వెళ్ళీ తీసుకొని రావాలి అయితే రీసెంట్గా రీసెంట్గా ఆటో కొన్నాం
ఆహా
రీసెంట్గా ఆటో ఉంటే అందులోనే పోతున్నారు
ఓకే అది బెన్ బెస్ట్
ఆ ఈ ఆటో కొనేసి రోజు ఆటోల్లో పోయి ఆటోల్లో వస్తారు
హ్మ్ హు ఓకే
హు అట్లా
మ్మ్
ఇంక అట్లా అయితే బస్ ఫీజ్ కూడా తక్కువ అయితది ఏదన్నా లోకల్ ఆటో కిరాయిలు ఉన్నా ఏమన్నా వస్త్ వత్తయి కదా ఏదో కూరగాయల వన్నా వన్నా అన్నట్టు
అవునవును
అవునండి
అంతే కదా ఇప్పుడు ఏదన్నా వాహనం ఉంటే మనకు బెనిఫిటే కదా
అవునవును
అ ఈ రోజులలన అయితే ఫుల్ ఖర్చులు ఇక్కడ నుంచి ఇక్కడికే ట్వంటీ రూపీస్ అంటున్నారు
అవును అటు సైడ్ చాలా కాస్ట్ ఉంది మేము వచ్చినప్పుడల్లా నేనైతే సెవెంటీ ఎయిటీ రూపీస్ లోపల రావాలంటే
అట్లుంది అందుకే తీసేసుకుం ఇంకా మళ్ళీ బండి మీద మేము ఫైవ్ మెంబెర్స్ పడతలేము అ
అవునా
పిల్లలు మేము అంతా పోవడానికి రావడానికి ఇబ్బంది అయితే అంతతో ఇరికిట్లేదుంత పోవాలన్నా కూడా అమ్మోళ్ళింటికి పోవాలన్నా
ఆహా అవును ఇబ్బంది అయితది అవును
తీసుకున్నం ఆటో ఆ
ఇంకా అండి ఎవరు చిన్న పాప ఏడుపు వినిపిస్తుందండి
ఆస్ స్నానం పోస్తుంది పాపకు ఏడుస్తున్నాడు అయితే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తుంది ఫస్ట్
ఆహా
ఆయిల్ పెట్టి మసాజ్ చేసి నాకా స్నానం
మీ సైడ్ నాట్లు వేస్తుర్ర
ఆ వేస్తున్నారు అక్క నాట్లు ఫుల్లు మా ఇంటి పక్కా ఆమె పాపం పోయేది గాని ఊరికి వెళ్ళింది
అవునా అవునా ఓకే
వాళ్ళమ్మ ఏదో కింద పడ్డదంట
అవునవును
పోయిలా అదులే నిన్ననే పోయింది బిఎల్ ఎచ్ పోయింది
అవునా సైడ్ మస్తు వేస్తట్టురుండి నాట్లకి బాగా పోతట్రు
అవునవును చాలా పోతాం నాట్లకు
మీకురాదా
మాకు రాదండి నాటు
అవునా
ఆ నాట్లు వేయడం రాదు వర్షాలు మామూలుగా నైట్ మాత్రం బా పడ్డదండి వర్షం
ఆహా అవును
చాలా బాగా ఉన్నాయి ఓకే అండి
హ్మ్